హలో
హలో
హాయ్ అండి బాగున్నారా
బావున్నా బావున్నావా నువ్వు ఏం చేస్తున్నావ్
ఏంలేదు కలిగినే ఉన్నా
అవునా ఆకలైతుంది తినాలి ఇంకా నేను
ఏం చేసారు ఈరోజు
నేను మార్నింగ్ దోస తిన్నా
ఆ
ఇప్పుడు ఆకలి అతుంది ఇంకా లంచ్కి ఏం కర్రి మీది
మాది టమాటా మునిక్కయా
సండే స్పెషల్ ఏం చేస్తున్నారు
మేం ఏమేం చేస్తాం సండే ఏం చేస్తాం తెలీదు ఇంకా
అవునా మేము ఈరోజు ఏ రాదేశివాదం అట్లా అని ఇంకా తినట్లేదు ఈరోజు ఈరోజు సాంబార్ మన వెజే ఇంకా
అవునా
ఉమ్ సాంబార్ చేస్తాం ఇంకా పన్నీర్ కర్రీ చేస్తాం మా అక్క ఇప్పుడు టమాటా రోటీ చట్నీ వేస్తుంది
అవునా
ఉమ్ మీరు టమాటా మునిక్కయి చేసారా
ఆ అవును
మీ ఇంట్లో ఏనా మునిక్కయలు
మా ఇంట్లోవే
అవునా
ఉమ్ వెదర్ ఎట్లా ఉంది అట్ సైడు
ఎన్ డాలు బాగున్నాయండి బయటికి పోయేటట్టె లేదు ఇప్పుడు డైలీ తప్ప తప్పదు కాబట్టి స్కూల్స్ కి ఆఫీస్ కి వెళ్ళగా తప్పదు గానీ ఈ రోజు సండే గదా ఇంకా నేను ఫేస్ ప్యాక్ అట్లా ఇట్లా పెట్టుకున్నాను ఈరోజు కొంచెం మొత్తం రెస్ట్ ఇంకా
అవునా
డైలీ ఎండలకు పోయిపోయి ఫేస్ అంత స్కిన్ టాన్ అయిపోతుంది సన్ స్క్రీన్ లేకుండా అసలు బయటికి వెళ్ళట్ట లేదు
అవును ఈ ఈరోజు కొంచెం మాకు కొలుగానే ఉంది అంటే మాబ బాబు ఉంది లేదా
ఆ ఈరోజు నేను చూడండి ఎట్లా అవుతుంది అంటే నేను డైలీ ఇ కాలజ్కిెళ్లేట్ అప్పుడు ఫుల్ ఎండా ఈ రోజు ఏదో సడన్ గా సండే వచ్చి నేను ఇంట్లో ఉడుదామంటే ఈ రోజు చల్లగా ఉంది
అల్లగా ఉంది అవును
అసలు ఎప్పుడు ఎట్లా ఉంటదు ఇది అర్ మే అవుతలే అదు వదర్సలు
మరు మరి సమ్బర్ నుంచి కూల్గా ఉండడానికి ఏమేమి యూజ్ చేస్తారు ఇంట్లా
ఆ
అంటే కూల్ గా ఉండడానికి మీరు అంటే మీ ఇంట్లో ఏమి యూజ్ చేస్తారు అంటున్న ఇంట్లో
ఏ అవే అండి ఇంకా మన కూలర్ ఉంది ఏసీ తీసుకు కుందాం అనుకుంటున్నాం ఈసారి ఇంకా పేపర్లు ఏం చదివినానంటే ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ ఉంది కదా ఉగాది మన తెలుగుదియి అతే ఈసారి బాగా విపరీతమైన ఎండలు ఇప్పటి వరకు చూడని ఎండలు ఉంటాయంట
అవునా నాక ఈ న్యూస్ తెలియదు నేను నిన్లేదు
గురూజీ గారు ఈరోజు చెప్పారు అయితే ఆ అంత ఎండలు మళ్ళీ అంత వర్షాలు
వర్షాలు కూడా ఎక్కువనే ఉంటాయి ఈ ఇయర్ అయితే
అవును ఫుల్లు వర్షాలు ఉంటాయంట ఎండలుంటాయ అంట అదే భయం అయితుంది ఇ ఈ ఎందక మాకు అయితలేదండి ఇక కూలర్ ఎవ్రీ ఇయర్ ఉంది ని ఏసి కొనాల అనుకుంటున్నాము
ఆహా అవునా
మీకుందా అండి ఏసి
ఏసీ లేదండి మాకు కూలర్
అ
కానీ ఏస అవి ఎక్కువ ఏ ఇ అ అ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్
అవును అందుకేనే ఇప్పుడు ఎప్పుడు చల్లగాంటుందో ఎప్పుడు ఎండకూడుతుందో తెలియట్లేదు దాని మనం జసే వీటి వల్ల ఓజోన్ పొరత ఇబ్బంది ఇట్లా అవుతుంది వాతావరణంలో మార్పులు అంతా
అవి ఉన్నా కూడా అంటే యూజ్ చేయాలి కాని ఫ్రిడ్జ్ కూడా మాటి మాటికి ఓపెన్ చేయొద్దు దానివల్ల వల్ల కూడా అది ఫ్లోరో ఫ్లోరో కార్బైడ్ ఓపెన్ అయ్యి దాని వల్ గ్రీ హౌస్ ఎఫెక్ట్స్ అీ వఓన్ పూర దెబ్బినడం ఇవన్న జరుగుతా
ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే బయట ఎందుకుైతుది
త కదా దాంలో గురించి రిలీజ్ అవుతుంది కదా ఓకే అంటే ఓపెన్ చేయాలి మాటి మాటికి ఇప్పుడు నం తెరుస్తాం అంటే ఇప్పుడు ఇంట్లో ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు మనకి ం ఒక్కొక్కరు తెలుస్తాం క్లోజ్ చేస్తాం మోసేస్తా మనం తెరుస్తాం మూసేస్తం తెరుస్తాం మాటి మాటికి అట్లా చేస్తే కూడా ఆ వాయువులు అనేవి విడదవుతాన్నాడి
విడుదల అవినా ఒక రూమ్ అందం ఉంటాయి మా అంటే కొంచెం బయటకి పోతేా కానీ అ
మనం ఇంట్లో ఒక్కటే ఇంకా ఈ ప్రపంచం అంటే ఎన్ని ఉన్నాయి దేశాలు ఒకరి ఇంట్లో అది ఇప్పుడు ప్రజా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటున్నాయి సమ్మర్ కూడా ఆల్మోస్ట్ అయితే అందరు ఇళ్లలో ఉంటున్నాయి కదా ఇప్పుడ అయితే మరి అందరు యూస్ చేస్త ఎంత కావాలి పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అవాయి
నేను మన ఇంటి బయటకే ఇంటి బయటకే అది పోదు అక పైన పోయి వాతావరణంలో పోయి ఆ ఓజోన్ దెబ్బతి
ఆ తీస్తుది అవును తీస్తది అవి ఉన్నాయి ఇప్పుడు ఏంటి ఇప్పుడు అన్నన్ని వెహికల్స్ వాటి పొగ అవన్నీ కలిసి అన్ని కలిసా కదా స్తున్నా
అవును అది కూడా కరెక్టే అండి చిన్నప్పుడు ఇట్లా చదివినా ఇట్లా లేయర్స్ ఉంటాయి ఓజోన్ పొర దెబ్బ తింటే డైరెక్ట్ సూర్యకిరణాలు వచ్చి మన మీద
తారికి అవును తి ఆ తిన్నిలా లోహి తక్కిన నాలు డైరెక్ట్ గా పడితే మనకు మొం మొత్తం అంటే స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి అలాంటివి అవుతాయి కదా వాటి వల్లనే అవి డైరెక్ట్గా పడద్దంట అవి
ఆ
మనల్ని కాపాడుతుంది అవి డైరెక్ట్ గా పడకుండా కాకపోతే అవిది కూడా దెబ్బ తని ఇది అవుతుంది కదా ఇప్పుడు
అవును అవునండి కాలుష్యము దాని ప్రేమలు ఎక్కువ కారణంమవుతుంది
ఆ అవును భై
అప్పట్లాగా ఈ కుండ యూజ్ చేయచ్చు కదండి ఎందుకు ఫ్రిడ్జ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు
అంటే నేను అనుకునే ఇప్పుడు అంటే కుండ కూడా యూజ్ చేసుకునే అది ఓడ్లీ వాటర్ క అంటే ఫ్రిడ్జ్ లో అయితే వెజిటేబుల్స్ కూరగాయలు అన్ని అంటే మిల్క్ వేరే వేరే అన్ని పెట్టుకోవచ్చు కదా
ఆ అది కరెక్ట్ ఓకే అది కరెక్ట్ేగా నే ఫిక్ క్లా లో ఉన్నప్పుడు మా మే అంటే మాకు ఉండే లెసన్ అయితే నాకు నేను ప్రయోగం అనేది ఒకటి చేసిన అయితే దాని పేరు జనతా గ్యారేజ్ అజంతా గ్యారేజ్ లో ఏంటి
తారేజా ఫడ్జా
జనత అయ్యో జనత గారు గారు సినిమానేం కదా అ్య అయ్యో జనత గ్యారేజ్ ఎంతయారు మూడి సారి సారి జనత ఫ్రిడ్జ్ ఇది ఉండే అండి ఒక ప్రయోగము
అవును చేశారా మీరు
ఆ చేసినామా మేడడం చెప్పింది ఫ్రిడ్జ్ ఇట్లా వాడితే ఇట్లనే ఓజోన్ పూర దెబ్బ తింటదంటే మాకు కు ప్రయోగ చాలా సత్యమా అట్లా చెప్పిర అందరు అస చేసి మీరు అందరు అవున దానికి ఒక ప్రాసెస్ ఉంటందండి న్నట్టు ఇట్లా అట్ట పెట్ట అట్టలు ఉంటాయి కదా అవి మనకు ఉంటే వస్తాయి
ఆ
పడయకుండా ఆ డబ్బాల యొక్క అట్టలు ఇట్లా లాయనుగా ఇట్లా పెట్టి అంటే ఒక మరి అంత ఫ్రిడ్జ్ అంతా హైట్ అంత పెద్ద కాకుండా ఒక అందులో టూ షెల్ఫ్స్ లెక్క ఇట్లా ఉంచి ఆ కుండ ఇట్లా చేసిడు నాకు అంత గుర్తులేదు కాని అందులో టమాటాలు ఇవి పెట్టుకున్నా కూడా సల్లగా ఉంటాయియండి మంచిగా అంతే అవునా పరిహార హవు ఎర
అంటే అవి అంటే కరాబ్ పాడవడకుండా ఉంటాయా
ఉంటాయిండి బాగుంటాయి అవును ఉంటాయి ఇంకా ఇదే మంచిది కానీ ఏంటంటే అది ఇప్పుడు యూజ్ చేయ్యట్లేదు
ఉమ్
అది గిట్ట మంచిగా సక్సెస్ అయితే గిట్ట మనకి ఈ ఫ్రిడ్జ్లు అనేది తగ్గు తది రోజు మళ్ళీ ఎంత కరెంట్ అండి దీని ఫ్రిడ్జ్ కి టీవీ కి కూలర్ కి కి ఏసీ కీ బాగా కరెంట్ గుంజుతది అవును ఇట్లు బ ఈ రూమ్ నుండి ఆ రూమ్ కి పోతే ఆ రూమ్ నుండి ఏ డెక్
అన్ని ఫ్యాన్లు ఫ్యాన్లు ప్రతి ఒక్క రూమ్ లో ఫ్యాన్లు కూలర్లు అన్నిీ సమ్మర్ అంటే నే ఇగ కరెంట్ బాగా వాసిపోతాయి కరెంటు బిల్లులు
ఆ ఇప్పుడు ఆ బొగ్గులు సింగరేని నుండి తీసి తీసి కింద అంత ఓపెన్ క్యాస్ట్ అయ్ తుంది ఎప్పుడు భూకంపం వచ్చింది అనుకోండి అంతా మునుగడే అయ్ తుంది ఇగ
అవునాండి
బొగ్గులు తీస్తుారు కరెం టది గా మన కొత్త కొత్త సీ ఎంలు వచ్చిన కొద్దీ మీకు కరెంటు ఉంటది ట్వంటీ ఫోర్ అవర్ అంటారు మనం మంచిగా ఉంటుంది మనం చూస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఏదో ఒక రోజు అది కింద వడి అందులో ఇది అయితాం ఇగ
ఎందుకండి ఇప్పుడు సోలార్ది కూడా వేస్తున్నారు కదా సోలార్ది వార్
సోలారు పవరు విండ్ గాలిది వో ఆ టర్ది సౌరశక్తి ఇవన్నీ ఉన్నాయ్ కానీ ఉమ్ ఉమ్ అవి తోటి కూడా ఇంకా చెత్త తోటి కూడా
అవి సోలార్ అవి ఉంటాయి కదా అవి పెట్టుకొని ప్లేట్స్ మనం కూడా ఏసుకోవచ్చు అంట కదా
అవును మన బిల్డింగ్ పైన సోలార్వి ప్లేట్స్ పెట్టుకొని మన ఇంటికి మనమే అంటే ఏది బయట ఖర్చు కరెంట్ అవసరం లేవు
అట్లా చేసుకుంటే మనకు కూడా ఆదా అవుతు తుంది కద కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తది ఇట్లా యూస్ చేసుకోవచ్చు కదా
అవునండి ఇంకా ఈ కరెంట్ మన ప్లగ్స్ పెట్టడేటప్పుడు సమ్మర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి మా దగ్గర ఒక ఇన్సిడెంట్ అయిందండి
ఏమైందండి
అంటే ఆ ఇద్దరు కూలిలాంటె వాళ్ళు మన పెట్రోల్ బంక్ దగ్గర వర్క్ చేస్తారు వాళ్ళు ఇట్లా ని చ్చిన ఎక్కేది ఉంటది కదా ఇన పది పట్టుకుని రోడ్ క్రాస్ చేసేటప్పుడు పైన కరెంట్ వైర్లు ఉన్నాయ్ వాళ్ళు చూసుకోలేదు ఇంకా దాన్ని దొబ్బుకుంటూ వెళ్తుంటే పైన వైరు తాకింది అది ట్వంటీ ఫోర్ వార్డ్స్ అంటా చాలా ఎక్కువ అది పట్టు కొన్న అక్కడ అక్కనే ఇట్లా ఎట్లా పట్టుకున్నారో అక్కడనే అట్లా బొగ్గయి బొగ్గలు ఎళ్లి ఈ వాళ్ళ మృతదేహం అట్లనే గట్టిగా ఉంద అన్నట్టు ఇంకా
అవునా అండి అమ్మ జాగ్రత్తగా
ఇట్లనే భయం అయితుంది అదే కదా
అవును చాలా జాగ్రత్తగా ఉండాలి పవర్ విషయంలో
మా డాడీ ప్రతి ఒక్కదానికి చెప్తడు చూసుకుంటే మెల్లగా ప్లగ్ తీయాల్ మెల్లగా వేయాలే ఏది చేసినా కూడా కరెంటు తో అయితే జాగ్రత్త అ చెప్తా ఉంటాడు మీరు ఎట్లా అండి కరెంట్ వాడతారా బొగ్గు పొయ్యి వాడతరా
మేము కట్టల పొయ్ చూస్ చేస్తాము అప్పుడప్పుడు అప్పుడప్పుడు గ్యాస్ మీద
అ ఆహ కానీ కూలరు గడ్డి ఎట్లా అండి మార్చుడు మీరు గడ్డి మార్చరా కొత్త కూలరు కొన్నార
మేం గడ్డి మారుస్తామండి
వడ్డీ మారుస్తారా ఇవి కొత్త కొత్త మాడల్స్ వస్తున్నాయి కానీ మన ఆన్లైన్ లో ఆర్డర్ చేయ్యాలా
మడల్స్ వస్తే వస్తున్నాయి బాగున్నాయి ఇప్పుడు
ఇది ఎసి మీకు తెలుసా మరి ఎట్లా యూజ్ చేయడమో నాకు తెలియదు అని అడుగుదాం అనుకుంటున్నా
అవునా నాకుడ అంత ఎక్కువ తెలియదండి అసలు ఈ ఏసీలు కూలర్లు కం టే ఇల్లు చుట్టూ మొత్తం చెట్లు నాడితే చల్లగా ఉంటదండి అదయితే హ్యాపీగా ఉంటది
అవునువ్వు చెట్లు నాడ్త ఇప్పుడు నాడ్త ఇప్పుడుది ఇప్పుడు
ఇప్పుడుది ఇప్పుడే పెరగాయి మీకు ఉంటాయి కాగానీ మీ ఫ్యూచర్ కు ఉంటాయి కదండి ఫ్యూచర్ పిల్లలకి యూస్ అయితయి ఇప్పుడైతే అసలు చెట్టు నరికేయడం వల్లనే ఇదంతా అవుతుంది
అది కూడా కదా ఓకే అండి బాయ్
ఊ బాయ్